హలో
హలో
తపది
ఆ వినపడుతుందండి చెప్పండి
అ
గుడ్ మార్నింగ్ చెప్తున్నాన్ సార్
గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు?
అక్కడి సాబార్రైస్ చే
ఉ
మీరు?
ఓకే నేను ఇప్పుడు ఆఫీస్కి స్టార్ట్ కావాలండి వన్ అవర్ తర్వాత
మరి తిన్నారా సార్ బ్రేక్ఫాస్ట్
ఆ బ్రేక్ఫాస్ట్ చేశాను ఆనియన్ దోసా చట్నీ
నేను ఈ రోజు మల్టీ గ్రేన్ దోస తిన్నాను విత్ చట్నీ మీరు ఎప్పుడైనా మల్టీ గ్రేయిన్ దోస ట్రై చేసారా సార్.
ఆ చేయలేదండి ఇంకా నాకు నాకు సరిగా ఉండదు టైం ఉండదు అందుకు ట్రై చేయలేదు. ఎట్ల చేస్తారండి చెప్తే ఇసారి ట్రై చేస్తాను.
మనం నవధాన్యాలు అని
ఉమ్
ఉమ్ నవధాన్యాలలో ముందు మిగి వన్నీ పెసుకోవాలి
ఉహా
పోతలో ముందుక్ ఓతే ఫార్ంటేషన్ సో ఫర్మెంటేషన్ హే చాలా బాగుంటుంది ఫర్మెంటేషన్ లేకుండా ఉంటే కొందరికి సో అందుకు నేను అయితే పర్మంటేషన్ పెట్టుకుంటాను ముందే నాన్బెట్ వేసుకొని ఒక త్రీ ఫోర్
ఆహా ఆ ఇంకేన్నాయి
ఓకే సార్
నేను బిర్యానీ చేస్తున్నా అండి బిర్యానీ చేసీ బాక్స్ తీసుకెళ్ళాలి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ తీసుకొని వచ్చాను ఇందాకనే హా ఏంటండీ వాయిస్ వినబడట్లేదండి క్లారిటీ లేదు కట్ అవుతున్నట్టుంది
ఎప్పుడు సార్ ఇప్పుడు వినపడుతుందా
ఆ వినపడుతోంది
చికెన్ బిర్యానీ ప్రాసెస్ చెప్తే మేము కూడా చేసుకుంటాము అంటున్నాను
చికెన్ బిర్యాని ప్రాసెస్ అంటవా ముందు ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఏంచుకోవాలండి ఫ్రైడన్ హా ఫ్రైడ్ చేసుకునేసి పక్కన పెట్టుకునే ఇ
అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ని ఎలా కట్ చేసుకోవాలి
చానా సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియను బాగా సన్నగా కట్ చేసుకుంటే మీకు తొందరగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఏగుతవి టైమ్ కూడా తీసుకోదు
ఓకే ఎంతా ఓకే
హుమ్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే బిర్యానీ టేస్ట్
ఆ అవునవును సార్ అది తెలుసు నాకూడా ఇంక మీరేలా చేస్తారో చెప్ నే అది ప్రాసెస్ చేసుకొని మేము కూడా చేసుకొని తింతమ్ చక్కగా చికెన్ బిర్యానీ
ఆ అదేనండి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిపోయిన తర్వాత చికెన్ నేటి కడుకునేసి మేము మామూలుగా కడే మసాలా అంటాం కడే మసాలా అంటే పచ్చిదీ గరం మాసాల హా దల్చి దల్చినీ చణి యాలకలు లవంగాలు స్టార్ ఫ్లోరూ బాగా గ్రైండ్ చేసుకోవాలే
ఓకే సార్ అంటే మిక్సిలో చేస్తారా
మిక్సీ గాకోకుండా నార్మలుగా మా దగ్గర ఒకటి రాయి ఉంది రాయితోని ఏసుకుంటాం
ఒకె రోల్ లాంటిది అంతాయూస్ చేస్తారు.
హుమ్ దంచుకునేసి హుమ్మ్ దాన్ని ఏసుకొని ఫస్ట్ దాని తర్వాత సాజీరా
ఓకే అంటే దానితోనే దంచుకోవాలి దాన్ని కూడా మ
లేదు సజీర డైరెక్ట్ వేయాలాండీ
ఒకె సార్
సాజీర వేసాక మళ్ళీ పై నుంచి చెక్కా వేయాలి, లవంగా వేయాలీ, ఇలాచి ఏయాలీ.
ఒకే
హుమ్మ్ ఉప్పు కారము పసుపు, ధనియాలపొడి వేయించిన జీలకరపోడి ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ వేసుకనేసి మ్యారినేట్ చేసుకోలి ఒక ఫైవ్ టు, టెన్ మినిట్స్ బాగా మసాజ్ చేయాలి. ఆ మసాజ్ చేసాక మళ్ళీ కొత్తిమీర, పుదీనా కట్ చేసుకని పెట్టుకునేది అవి రెండు దాంతోపాటు అ పెరుగు పెరుగు యాడ్ చేసుకుంటే నీకు మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మసాజ్ చేస్తే మనం చికెన్ బిర్యానీకి ఎంత ఎక్కువ మసాజు చేస్తే అంత ముక్కకు బాగా పట్టుకునేస్తది. సాల్ట్ అండ్ స్పైసెస్ అండి
ఎ చికన్ ఎ ఎవరు తెలుసుకోవాలి రైస్ ఎ
యాక్చువల్గా నేను హాఫ్ కిలో చికెన్ కు సెవెన్ సె ఫిఫ్టీ ఎం ఎల్ రైస్ ఇస్తానండి సెవెన్ ఫిఫ్టీ కేజీ అంటే ముక్కలు కేజీ అంటారు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మా గులో కిలో కిలో చికెన్ కు కిలో రైస్ వేయాలె
అంటే మీరు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోని సెవెన్ కి చేస్తున్నారంటే మకు సరిపోతుందా
ఆ అంటే మా నేను ఎక్కువ రైస్ తిందా కాబట్టి ఫ్రైడ్ రైస్ నాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. క్వాంటిటీ ఈచ్ ఒ ఒకటే విధంగా వేసుకోవాలి హాఫ్ కిలో రైస్ అంటే హాఫ్ కిలో రైస్ లేదా వన్ కిలో రైస్ అంటే వన్ కిలో రైస్
ఓకే ఓకే అంటే లేండి డిపెండ్స్ ఆ ద అంటే మనం కొంచెం రైస్ ఎక్కువ తింటాము అంటే పీసెస్ కొంచెం తక్కువ కొంచెం రైస్ ఎక్కువ పెట్టుకుంటాం. లేదు ఈక్వాలిటీ కంటే ఈక్వాలిటీగా వేసుకుంటాము. ఇహ్
అందులో నేను నేను రైస్ వాడేది దావత్ రైస్ ఉవా వన్ కేజీ రైస్ ఓచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట
ఓకే ఓకే ఆహ అంటే దాబత్ యూస్ చేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ మాంచి వస్తుంది మీ అది విషయం
ఫ్లేవర్ మంచిగా వస్తది బిర్యానీ కూడా బాగా వడుకుతుంది ఎక్కువగా
ఓకే సార్ ఇప్పుడు హాఫ్ కిలో బిర్యానీ ఎంత మంది తింటారు హాఫ్ కేజీ
ఫోర ఫో ఫోర్ మెంబర్స్ ఈజీగా తినోచ్చండి
ఆ ఓకే అండి
నార్మల్ గా తినే వాళ్ళ అయితే లేదా ఉమ్ నార్మల్గా అయితే త్రీ హాఫర్స్
ఓక కొంచెం తక్కువ తినే వాళ్ళకు త్రీ ఆఫర్స్ ఓస్ లేదు అంటే ఫోర్ మెంబర్స్ వస్తుంది దాంతోటి ఇంకేం చేసుకోవచ్చు సార్ లైక్ మిర్చి కసాల రైతాయి లాంటివి ఉంటాయి కదా ఫ్లేవర్స్ చక్కగా ఉంటాయి సో మీరు అదేమి ట్రై చేయరా
నేను అయి ట్రై చేయంను నాకు ఎందుకంటే టైం ఉండదు ఒకటి బిజీ బిజీగా ఉంటాను నేను
ఆ
సో నేను ఒకటే ప్రిపేర్ చేస్తాను దాంతో పాటి నేను ఆనియన్స్ లెమన్ తీసుకుంటాం కాబట్టి సరిపోతది
ఓకే మీరు సలాడ్ సెపరేట్ గా తీసుకుంటారు డెఫ్నెట్ గా
ఆ అవునవును వితౌట్ ఆనియన్ వితౌట్ లెమన్తో బిర్యానీ అసలు తినలేం కూడా బాగుండది
అవునవును సార్ మేము కూడా అలానే లైక్ ఎక్కడికైనా వెళ్ళినా మేము ఇంట్లో చేసుకున్నా కూడా లైక్ మా హస్బెండ్ చేస్తారు చాలా చక్కగా చేస్తరు ఆయన కూడా
ఉమ్
సో బాగుంటుంది అనమాట బట్ మేము మిర్చికసలాన్ని కూడా చేసుకుంటాము అంటే నేను కొంచెం స్పైసెస్ మంచిగా తింటాను కొంచెం తిన్నా స్పైసెస్తో పాటు తింటాను అనమాట
ఆ
మంచిగా అనిపిస్తుంది సో మేము అది కూడా చేసుకుంటాము అండ్ రైతా అయితే ఇంకా చక్ క్కగా చేసుకుంటామండి
ఉమ్
రైతా కూడా బానే ఉంటంది లేండి కాకపోతే ఎందుకో నాకు రైత తింటే అది ఆ ఫ్లేవర్ చప్పగనిపిస్తది
ఓకే సార్ అంటే కొందరు అనుకుంటారుండి కర్డ్ కొంచం చెప్పగాంటది కనుక మీకు అలా అదొక ఫీల్ లనమాట సో నా మాటెంటంటే దాంతో కానీ మిక్స్ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తది ఇంకొంచెం ఎక్కువ దినాల అనిపిస్తది అంటే ఒక్కొరి ఇంటెన్షన్ ఒక్కటి కదా మాకిలన్
అవునవును
అండ్ మేమ్ అయితే మాక్సిమం ఇన్ కేస్ అట్ సలాడ్ సలాడ్ లో చేసుకుంటే మాత్రం కుకుంబర్ క్యారెట్ ఆ ఆనియన్ డెఫినెట్ గా మంచిగాఅవన్నీ తరుము తురుముకుంటాం కదా తురుముకునినింటే స్లైసెస్ చేసుకోని దాని మీద కొంచెం ఉప్పు కారం తెల ఉప్పు మరియాలు పుడి వేస్తాం లేదు అంటే గ్రైండ్ చేసుకోని మొత్తం అంతా చా చాప లాగా చేస్తం త కోడ్ లో వేస్ కొని దాంతో కొంచెం ఆ సాల్ట్ కొంచం మిరియాల పౌడర్
ఆ
మంచిగ మిక్స్ చేస్ స్కున్నం అంటే మనం చూసుకునే క్వాంటిటీ బట్టి క్వాంటిటీ అయితే చక్కగా ఉంటుంది
ఉ అవునవును
ఆ మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత చక్కగా ఉంటుంది అయితే వాట వా గా ఉంటే అంత మంచిగ నమ్ముట్లా మజ్జిగా మజ్జిగ అనిపిస్తే తిన్నిక్ కూడ అంత కంఫర్టబుల్ గా ఉంటుంది చిక్కగా ఉంటే చక్కగా మంచిది కొంచెం దినాలా పిస్త
ఉ
మన ఇని కంబాలకి అండ్ కొంచెం క్పాంటి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఆ
హ
మంచిగ అనిపిస్త అండ్ మేము ఇంక మ్యాంగో మ్యాంగో విత్ కర్డ్
మ్
పెరుగన్నం విత్ మ్యాంగో ఆయన ఎంత చక్కగ తింటారో మరి మీరు
మేము అట్లంటివి ఏం తినమండి ఎందుకంటే టైం ఉండదు కాబట్టి అంత స్పెసిఫిక్గా ఏం లేదు నేను ఏం చేసుకున్న మంచిగా చేసుకుంటా టేస్టీగా ఉంటది కమ్మి ఫుల్ గా తినేసి వెళ్ళిపోతాను అనమాట
ఓకే డైలో ఒక ఒకసారి మాత్రం చక్కగా ఫుల్ గా చేసుకొని తినేస్తారు
మ్ అవునవునండి
ఇంకా రెండు పుట్టలు మీరు నార్మల్గా ఉంటయి
అవును ఉంది
అంటే మీరు ఇప్పుడు మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ అసలు తినరా సార్
ఆహ ఇప్పుడు వరకు అయితే తక్కువనె తినా అండి
సార్ మీకు మ్యాగోస్ ఎన్నెన్ని రకాలు ఉంట యో తెలుసా మీకు తెలిస్తే నాకు చెప్పండి అా
మా దగ్గర దొరికేది బెనిసా అంటారు బ బంగిన పల్లి అండి బంగనపల్లి ఫేమస్
కోస్ కల్తె
ఆ అల్ఫమ్స్ కూడ బానే ఉంటాయి
ఆ మేమ్ కూడా తిన్నాం సార్ అల్పమ్స్ బట్ చాల ప్రైస్్ లో ఉన్నాయి సార్ అవి
అవునండి అవును ప్రైజ్ లు ఎక్కువయినా కూడ అవి లిమిటెడ్ ఎడిషన్ టైప్ అనమాట అండి
అవున అవును సార్ ఇంక ఈ రెండే లే సార్ అవును సార్ డెఫినెట్ గా ఈ సమ్మర్ లోన నె తినాలి మళ్ళీ నెక్స్ట్ ఎ సమ్మర్ కు ఏం వస్తాయో ఏమి ఉంటాయో తెలియదు కనుక డెఫినెట్ గా
మ్ అవునండి
సార్ మీరు మల్లిక లైక్ ఇలాంటి మ్యాంగోస్ ఎ తన్నారా ముపేరు తింటే ఎలా ఉంట